హలో నమస్కారం అండి
నమస్కారం అండి ఎలా ఉన్నారండి బావున్నారా
ఆ బాగున్నా ఉండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ ఏం లే ఖాళీ అండి మీరు ఏం చేస్తున్నారు
నేను ఏం చేయట్లేదండి ఖాళీ తిన్నారా అండి
ఇంకా లేదండి తినాలి మీరు
ఇంకా లేదండి తినాలి
ఆ మీరు ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఎందండి ఏం తింటారు మామూలుగా అంటే
నార్మల్గా ఫేవరెట్ ఫుడ్ అంటే మన ఆంధ్ర స్టైలే అండి పప్పు అన్నం అవంటేనే ఇష్టము మనం ఇంకా ఇంకా చికెన్ అయ్ అయితే బాగా తింటాం కదండి
అవునండి అంటే చికెన్ అంటే ఇస్ట్ నాకు అంతే అండి చికెనే ఇష్టము అ అంటే కారమే ఎక్కువ ఇష్టాము స్వీట్ కంటే, స్వీటు అప్పుడప్పుడు తింటండు మీరు రీసెంట్గా చెప్పండి
తరండీ
ఆ వంటలు అంటే ఇదే అండి చికెన్ కబాబ్ అదే అంటే మనం నేర్చుకొని చేసుకుంటాం అంతే ఎందుకంటే ఇప్పుడు స్వీట్ అన్నీ చేసేముందు ఇవే చేసాం
ఇదైతే మనకిష్టం కాబట్టి మనం చేస్తాం
అవునండీ మీరు ఎప్పుడైనా బిర్యానీ ఏమన్నా చే చేసుకున్నారండి
ఆ చేసుకున్నానండి ఆ రీసెంట్ నిన్ననే ఇం చేసింది చికెన్ ఫ్రై చేసి రైస్ చేస్నా నార్మల్ ఇకా నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం
అ
మ్
అంటే కు కుకింగ్ చేసిన వాళ్ళు ఎక్కువగా తినాలేరండిఅది చేసిన వంటని ఎందుకంటే చూసి చూసి అది తిన్న బిల్కు తినకవదు
మీరు ఇంకా ఏమమన్నా చేస్తారా అండి
ఆ చేశాం ఇష్టమైన అంటే అదే అండి ఇక ఎక్కువ అంటే అలాంటి కర్రీసు మామూలుగ గుత్తొంకాయ ఉంది కదా
అవునవును హ్మ్ ఏంటో అండి అసలు మన జనరేషన్ కంత అంత ఇలాంటి ఫుడ్ అంటే ఇష్టము
ఆ
కానీ మన తర్వాత జనరేషన్ కి ఏమో ఈ ఏమంటరు దాన్ని మామోస్ మోమోసులు పిజ్జాలు బర్గర్లు అంట ఏం జ్యూస్ తింటరో ఏమో ర్ మొత్తం కదండి వాటిని
ఆ మోమోస్ లో ఏమి ఉండదండి ఒకసారి మా ఫ్రెండ్ తెచ్చుకుని తినిపిచ్చినాడు అది ఒక్కసారి తిన్నా అంతే అది తిన్నా సగం పరేసిన అది ఎందుకు తింటారో తెలియదు. స్మెల్లో అదో రకంగా ఉంది బట్ అంతా ఇష్టపడి తింటారు వాళ్లు ఎలా తింటారు అసల్
అవునవును చాలా మంది ఇష్టపడి తింటారు మరి
ఆ అంతే కాకుండా అందు మన్
చికెన్ మామోస్ వెజ్ లు ఏం తిన్న అసలు ఆ పిజ్జాలు బర్గర్లు అంట బా
ఇప్పటి వరకు ఆ బర్గర్ తినిందే లేదు బట్
ఏందండి పది రూపాయలు బన్ను మధ్యలోకి ఏదో ప్యాటి అని పెట్టిస్తాడు. అంతే మనం మంచిగా ఏదన్నా అదే బెస్ట్ పీస్ ఉంటుంది కదా చికెన్ దాన్ని తీసుకోవచ్చి మంచి ఫ్రై చేస్ చేస్తాడు డి ఫ్రై ఆ డి ఫ్రై నే దాని మధ్యలో పెట్టేసి దాని లోపల రెండు టమాటోలు లెట్ యూస్ అంటారు. మళ్ళా వాటిని ఏంది ఈ కోర్స్ కోసు గడ్డ ఉంటుంది కదా అండి
అవునండి
ఇట్ లో లెట్ యూజ్ యాడ్ చేయమండు అంటాడు
ఓ అగు మరి దానికో పేరు
ఆ జలపినోస్ అంటే మళ్ళా ఆ ఈ ఇవి ఏంది మిర్చీలు
ఆ అది పేరు పెట్టుగా వాళ్ళు ఏ ద దాన్ని సే సేల్ చేయడానికి ఏదో వేరే పేరు పెట్టేసి
అట్రాక్ అట్రాక్షన్ కోసం అండి అదంతా మొత్తం స్కామ్ అంతా అది ఫుడ్ గురించి మనకు ఫుడ్ ఎలా ఉండాలంటే ఇప్పుడు తిండానికే తిరుమలాకి వెళ్ళాలి.
ఆ అంతే అండి ఎందుకంటే అక్కడ ప్రసాదాలు అంతే కాకుండా ఆడ పె ట్టే భోజనమూ ఎక్కడా దొరకదండి
ఔనండి
ఆ అందులోనూ లడ్డు అనేది స్పెషల్ అండి ఇంకా ఎక్కడే గానీ అంత టేస్ట్ అనేది రాదు
ఊ
అంతే కాకుండా వేరే ఆ దేవస్థానం గుడిలో కూడా ఉన్నాయి ఇట్లా అయ్య స్వామి అలాగే అన్నవరం అని
అవునండి అన్నవరం ప్రసాదం విన్నాను కానీ ఇప్పుడు దా ట తిన్లేదండి నేను
ఆ అంతే కాకుండా ఇలా విజయవాడలో అనేది దుర్గమ్మ టెంపుల్ అక్కడ ప పులిహోర ఫేమస్ అండి
దు అవును అవును దుర్గమ్మ నేను వెళ్ళే నండి ఆ రోజంటే ఎగ్జామ్ ఉనింది వెళ్ళాము వెళ్ళేసి సడన్ గా ఆ రోజు హైదరాబాద్ కి రిటర్న్ అయ్యేటప్పుడు బ్రిడ్జ్ కనిపిస్ తుంది కదా ఇంకా చూసినాము నార్మల్గా తీసుకునిందేమో టికెట్ ఏమో హైదరాబాద్కే కానీ అప్పటికప్పుడు మైండ్ డైవర్ట్ అయిపోయింది అందరం వెళ్ళిపోయినాం టెంపుల్ కి చెప్తే ఆ చెప్తారా అండి దేవుడు పిలిపించుకునే రూపం ఎ ఎప్పుడుంటే అప్పుడు పిలిపించుకుంటాడు అన్నట్టు
అవును సేమ్ అలానే మాకు హాస్టల్ లో ఎగ్జామ్ ఉన్నప్పుడు ఉన్నాయి ఎల్లి పోండి ఇంట్లో ఉన్నపుడు రండి అంటారు బట్ టూ డేసే హాలిడేస్ బట్ నాకు వెళ్ళడానికి ఒక రోజు పడు తుమీ రాడనుకో అసలా ఒక రోజు పడుతుంది కలిసి ఒక రోజు ఇంకా విజయవాడ కెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని మొత్తం తిరిగేసి ఇంకా నెక్స్ట్ రోజో చేసి వచ్చి గ్సాం రాసి వెళ్ళిపోయినాం ఇంక
హ్మ్ ఉ
మీరు అక్కడ మొత్తం తిరిగారండి. గుడికి ఒకటే వెళ్ళొచ్చారా
మేము వెళ్ళినాం
ఆహా ఎంత అక్కడ ఇంకా ప్లేసెస్ కూడా ఉన్నాయ్
మేము అసలు బ్యారేజీ కూడా వెళ్ళలేదండి. అదేమైందంటే అప్పుటికప్పు ఇప్పుడు సడన్ గా దిగాము ఒక గంటకి దిగేసి నాలుగు గంటలు అట్లా ఇట్లా పైకి వెళ్ళినాము వెళ్ళేసి దర్శనం చేసుకున్నాము. ఏడు గంటలకంతా దిగేసినాము. ఇంకా ఎనిమిది గట్లకి మళ్ళ ది రీటన్ అయిపోయినాం. ట్రైన్ ఎక్కేసి
ఆ అంతేకాకుండా అక్కడ పునుగులు ఫేమస్ అండి. విజయవాడలో ఆ రోడ్ సైడ్ మేము పోయేటప్పుడు తిన్నాము. అంటే అన్ని అన్ని దగ్గర చేస్తారు. బట్ అక్కడ ఫేమస్ ఆ రీసెంట్ గా ఒట్టేసి కూడా చెప్తూనే ఉంటారు. అక్కడ బాగుంటాయి. అని చెప్పేసి ఆ బట్ రాయలసీమ సైడ్ పునుగులు అంటే పేరు కూడా ఎవరికి తెలిదు
నేను నెల్లూరు లో చదివింది మొ మొత్తం నా స్టడీస్ ఫోర్ ఇయర్స్ నార్మల్ ఇ నెల్లూరు సైడ్ లో బోండాల్ పెడతారు. మైసూర్ బోండాల్ టిఫన్కి మా ఇంట్ లో కాల్ చేసినప్పుడు ఏం తిన్నాం వాని అంటే బోండాల్ తిన్నా, బోండాలు మాత్రమే తిన్నా బోండా అంటే మన సైడ్ బజ్జీలు కదా మిర్చి బజ్జీ అంటాం. మనం అవి అని వాళ్ళు అనుకుంటారు.
ఆ
కానీ బాగుంటుందండి. నెల్లూరు కారం, కారం దోశ గుంటూరు కారం దోశ్
ఆ అంతేకాకుండా అక్కడ చేపల పులుసు ఫేమస్ అండి
వెరైటీ ఫుడ్ బాగుంటుందండి అంటే సీ కోస్టల్ ఏరియా కదండి ంట
అక్కడ బాగా వెరైటీ వెరైటీ అనేవి దొరుకుతూనే ఉంటాయి ఎప్పటికి సీకి సంబంధించినవి
అవును
వాళ్ళు ఎక్కువగా తింటుంటారు బట్ మనకి రాయలసీమ వాళ్ళకి రేర్ అంతే ఓన్లీ ఫిషెస్ అంతే వాటి రకాలు ఏమం టే వాటర్ ఫిషెస్ ఉంటాయి
ఓన్లీ ఫిషెస్ దాంట్లో మళ్ళా వాళ్ళు అయితే ఈ నెల్లూరు లో మొత్తం దినికి కి మనం పప్పులు జే పప్పు కర్రీ చేసుకున్నా కూడా వాళ్ళు మామిడికాయ యూస్ చేసుకుంట్రూ
అవునండి అట్ సైడ్ పులుపు ఎక్ ఇది తింటారు
అవునండి పులుపు ఎక్కువ తింటారు మనం తినలేం అట్లా
ఆ మనకి అప్పుడు అంటే చాలా మందికి ఒకతో ఉన్నప్పుడు ఇంకా అదే అలవాటు అయిపోతుంది కొత్త వాళ్ళు వచ్చి తిన్నప్పుడు అది
అవును అక్కడయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయండి మ్యాంగోసు
ఉహ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డే సమ్మార్ ఒకటే ఉంటాయి మనకి
అంటే అక్కడ సాంబార్ మ్యాంగోస్ అవి ఇంటి పక్కలో చెట్లు ఉంటాయి కదా దాట్లో కూడా ఉంటాయి వాళ్ళకి
అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డే ఇంకేం చేస్తారు వాళ్ళు ఇప్పుడు సమ్మర్ లో అయిత్ తే అన్న దగ్గర దొరకుతాయి
హ్మ్ లేదు సాంబార్ కనే అమ్ముకుంటారు వాళ్ళు ఇప్పుడు వెజిటబుల్స్ మనం కూరగాయ తీసుకునేకిపోతే టమాటోలు ఎలా దొరుకుతాయి మనకు
ఆ
కుంటారు వాళ్ళు
అంటే మన సైడ్ దొరికేది సమ్మర్కి ఒసారి అది ఇంకా తీసుకోడానికి కూడా అది రేట్లు అలా పెట్
అవునండి ఇప్పుడు ఫ్రీగా వస్తే అంటే ఇరవై నాలుగు రోజులు నువ్వు అవైలబుల్ గా ఉంటే ఎవ్వరు మనల్ని దే కర్ కదండి
ఏ హిం
ఇప్పుడు దానికి క్రేజే క్రేజ్ ఇప్పుడు పుల్ల మ్యాంగోస్ ని మనం లైక్ చేస్తామా లేకుంటే స్వీట్ మ్యాంగోస్ ని లైక్ చేస్తామా
అది మాక్సిమం స్వీట్ ఏ నేమైతే నేను లైక్ చేసేది
ఉ
ఎందుకంటే పుల్లవి దొరుకుతాయి బట్ స్వీట్ అనేవి తక్కువ దొరికేది రేర్
అవును
అందుకోసమే అది ఎక్కువ అది ఇంట్రెస్ట్
హు
ఇంకా అండి
మీర ఎప్పుడైనా కేక్ ఇలాంటివి ట్రై చేశారా
అంటే ఆ ట్రై చేసానుండి తిన్నాం అంటే బర్త్డేకి అంతేగాని అంతేకాకుండా మా ఊరి దగ్గర ఇది పాలకోవా అని అమ్ముతారండి అది ఒకే ఒక అతని దగ్గర ఫేమస్ అతనంటే బాగానే ఉంటు
ఆహా పాలకోవ నేన ఎక్కడ ట్రై చేసి అంటే కాలస్త్రీలో తిన్ననండి నాకు నార్మల్గా కాళాస్త్రి అంటే చాలా ఇష్టం అండి నేను నెల్లూరులో కదా మేము ఉండే వాళ్ళం అసలు నెల్లూరులో ఒక ఒక్క రోజు హాలిడే వచ్చినా కూడా నేను కాలశ్రికి వెళ్ళిపోయే దాన్ని
అవును అందుకు టెంపుల్ కి వెళ్లేసి
మంచిగా అవును ఖోవా అయితే అసల్ చాలా బాగుంటుందండి అక్కడ
అవునండి, అది నాకు ఫేవరెట్ అండి ఖోవా అనేది స్వీట్ లోనే స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఇంకా ఖోవాలేందే వెళ్లేది లేదు వెళ్లేటప్పుడు కంపల్సరీ ఉండాల్సిందే అది అంత అంత ఇష్టం. ఇష్టం నాకు
హ్మ్ నార్మల్గ ఇప్పుడు బయట. అంటే కూడా పా అముకు అముతా ఉంటారు అండి కోవా బన్
బట్ అన్ని దగ్గర ఒక టేస్ట్ ఇక్కడ అవి దొరకవ్ అండి ఆ
కొద్ది మంది, దాంట్లోకి రవా యూజ్ చేస్తారు. ఉహ్మ్ కొద్ది మంది ప్యూర్ ప్యూర్ తో చేసింటారు
అవునండి ఓకే అండి మీరు విలువైన సమాచారం ని
ఆ ఓకే అండి థాంక్యూ అండి ఉంటాను అండి బై అండి